క్యా
ఆ ఇపిస్థాందా
సలై తు ఇన్పిస్తోంది
హలో
అ వినిపిస్తాంది
ఆ ఓకే ఇప్పుడు ఇనిపిస్తాందా
సేమ్ చెప్పాలంటన్నావ్ సేమియా ఉప్మా
అర్థం గా
ఈ థింగ్స్ సేమియా ఉప్మా
సేమియా ఉప్మా
హ్మ్
తింటున్నావా ఏమీ ఈ టైం లో
స్నాక్స్ లాకతో
నువ్వు ఫోన్ దగ్గర బెట్టుకో వినపల్లా
దగ్గడగానే ఉండు
ఆ
నువ్వు వేటి వేటి కప్పుల ఏసినావు ఇంకా ఏం జెయలా కదా
ఇంకేం చేయలేదు దానికే ఇంగా ఆ కనుకోవాల్ల అవును సర్టిఫికేట్స్ మెజ్జ్ జేసినావా నువ్వు
అ అంటే
ఎట్లా మెర్జ్ జేసినావ్
అద ఐ లవ్ పిడిఎఫ్ అ వెబ్సైట్ ఉంది దన్ లో సర్టిఫికెట్ మజేటి
గూగుల్లో వెళ్ళి ఐలో మై ఐలో పిడిఎఫ్ కదా
ఆ టూలు చాలా టూల్స్ వస్తాయి నేన్ ఎక్కువ దాన్నియుష్ స్
కాఫీ తాగావా
అలావట్లేదు
ఓకే స్నాక్స్
ఇది
ఇన్నదిని
రెజ్యూమ్ అయికేంత వరకు వచ్చింది చేయడం
బెల్జియంయం చిన్న చిన్న వేరుఫికేషన్ అండి స
వినాపించట్లే
అదే నేనంతా అ రేజ మీరు చేస్తా కూర్చున్నా అదే మనకు వర్క్ షాప్ జరుగదు కదా ఫీ సిటిబీ రోబోట్స్ మళ్ళీ ఏపిఎస్ఎస్ డిసిలో ఏ అడి ఇంగ్ రచ్ేసిన పోద
చూసావా నేనేం చూడలేదు తెలుసా వచ్చినాను కొద్దిసేపు అట్లా పడుతుంది మళ్ళీ అట్లా బల్కుసి కాఫీ తకి కాఫీ ఇట్టసా
అసే మెమాత్ మరాయి స
ఆ లేదు ఇప్పుడు రాస్తాన్నాయల్స్తాయి రాస్తుాన్నా ఇప్పుడు
ఇదివసు
రాస ఉస్ట్ కష్ట
రేపు మనకు మీ తప్పవ చెేపు
ఏం చెప్పారు
సరలేే రేపు మనము డైరెక్ట్ ఆటం రావాలా లేదంటే లలాలక్
ఎంది వినిపించట్లే
రేపు డైరెక్ట్ ఆడిటోరియం ఆ లేదంటే క్లాస్ లా అంటున్నా
టాం తరువాత ఆటోం పోటమ మనామా
వస్తవన్ తర్వాతా ఆడియో కూర్చోపెడతారు అవునువును ట్యూ బ్లైట్ చూస్ నాషినవా షా ట్ సినిమా
నేను ఆల్రెడీ చూస్నాను
నేను కూడా ఆల్రెడి చూస్నాను తెల్సా
స్టోరీ లను స్టో
అర్థం కాలే
స్టోరీ లైనా
స్టోరీ లైన్ ఆ
ఉం బాగుంటుంది కథ దేని మీ నడుస్తుందో ఆ ఐడియా
ఆహా ఓకే
మెమరీ సిస్టమ్స్
అయినా ఈరోజు ఆయన బాగా చెప్పాడు కదా మంచిగా
ఆ ఫ్యూచర్ గురించి
అవును నా కూడా అవును నాకు కూడా అదే వచ్చింది ఆయన చెప్పిన దాని వల్ల నేను కూడా ప్రోడక్ట్ సర్వీస్ అనేది తెలుసుకున్నా అది మా మామయ కు ఫోన్ చేస్ స్తా మా మామ కి చెప్పి దాని పట్లా అదే ప్రాడక్ట్ సైడ్ అతనే చెప్పాడు కదా సర్వీసు ఏం చెప్నాడు సర్వీస్ పక్కన అడ్డేంటి
ఉం ఎక్ మినిట్
ప్పు
సర్వస్ బెస్ట్ కంపనీ ప్రొడక్ట్ బెస్ట్ కంపెనీ
ఆ ప్రోడక్ట్ బేస్ సో ప్రోడక్ట్ బేస్ సైడ్ కి ఎట్ల పోవ్వల్ల ఏంటి తననికి మెయిన్ కదా మరి ఆయన చెప్పిన పరంగా మనము ఇంటర్న్షిప్ అట్లా కంపెనీ చూసుకోనీ లైక్ అదే చెప్పాడు కదా తను సం కంపనీ ఇంటర్న్షిప్
టెక్సాస్ ఇన్స్ట్రూమెంట్స్ లో ఇంటర్న్షిప్ చెయొచ్చు కానీ దానికి నెప్టల్ సర్టిఫికేషన్ కావాలి దానికి నాబో నైన్టీ పర్సంట్ ఫైనల్ లో ఉండాలి ఎగ్నిట్ టై వాల్ యు ఎగ్నిట్ ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్స్ పరంగా టెక్స్టైల్స్ ఇన్స్ట్రుమెంట్ అంటే కోడ్ పరంగా వస్తుంది ఇప్పు మన కోడ్ పరంగా అంటే ఐటి మెడ్రాస్ మనకు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తుాంది టూ మంత్స్ ఇంటర్న్షిప్ క డైరెక్ట్ కంపెనీ కంపెనీలో చేస్తాం మనం దానికి వారు బేసిక్ ఒక త్రీ ఆర్ ఫోర్ కోర్సెస్ ఇచ్చారు దాంట్లో అవి మూడు కోర్స్ ఉన్నారు అనలాగ్ సెల్ఫ్ డిజ్ అనలాగ్ ఐసిడి జాయిన్ అనలాగ్ సైకు సయైటిఎం ఇది ఇంకోముూడు కోసం మళ్ళీ టైమ్ అనాలిసిస్ అని ఇంకా కొన్ని ఉన్నాయిలే మెయిన్ అయితే అనలాగ్ ఐసి అనలాగ్ సై ఐఐటీయమ్ వీటి మీద మనం ఇంటర్న్షిప్ అదే ఈ నెప్టల్ కోర్సు కంప్లీట్ చేసి అబో నైన్ంటి పర్సెంట్ తెచ్చుకున్నామే అన్ అనుకో ఉయ్ ఎలిజిబుల్ టూ అప్ ప్లే ఫార్ దట్ ఇంటర్షిప్
ఇనిపిలేదా
వినిపించింది వినిపించింది మీకుతో ఉందా అది అదే ఇప్పుడు అదే అదే అప్లికేషన్ అప్లికేషన్ ఉండదండి
నువ్వు దాని అప్లికేషన్ ఫిల్అప్ చేయాలంటే ఫస్ట్ నీ కు నేప్ నెప్టల్లో అట్ రెండు కోర్సుల్లో అయినా మూడు కోర్సు లో అయినా నైన్టీ పర్సెంట్ టబు తెచ్చుకోవాలా అప్పుడే నువ్వు అప్లికేషన్ ఎలిజిబుల్ ఆహా అప్లికేషన్ ఏమి లేదు ఓన్లీ టాపర్స్ డైరెక్ట్ గా మెయిల్ పెడతారు మీరు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు చడిసి మనం జీమెయి లో అంటే ఈమెయిల్ లో జరుగుతుందింట వాళ్ళకి ఇమెయిల్ లొ ఆ ఫ్యాకల్టీకి మనం రెజ్యూమ్ పెట్టాలి
ఆహా నువ్వు ఎక్కడ చూసినావు దానిని
యూట్యూబ్
అకేవా ఓకే
అల్సూ ర బజ
ఓకే
అప్పున్నప్పం నిమిషాల
ఆట్లా మట్లాడ
హ
అల మాట్ అడకు ఓ ఇంకా స్యి కేంద్ర స్థన ఫ ఫూడ్
హ
నైట్ క నైట్కి ఫుడ్ ఏం ప్రిపేర్ చేస్తా అ
వఐడియా ప మా మా మా అయిదబది
ఓకే అ
ఒక్క నిమిషం
ఒక నిమిషం ఒక్క నిమిషం
చేయలే ఎందుకు
ఏం లేం దే నంద లేసినాని చేస్తా అందుకే కాదు ఆ డిీఎస్పి అసైన్మెంట్ చూసినా వా పంపించినడు వాళ్ళు
ఆహా లేదు చూడలే మీరు చూసినరా ఆహా ఓపెన్ చేయలే ఇంకా
బంగారుకొండ సూపర్
ఏమి
అసైన్మెంట్ నేను చూడలేదు లే జస్ట్ సైన్ పటీస్కున్న
ఓహో నేను ఎసై రాస్తా ఉన్న హ్మ్ అ మంది వచ్చతారు అయిపీంది
మీ రూమ్మెట్స్ ఎవరైన ఇంటర్న్షిప్ అప్లై చేస్తున్నారా
ఎవ్వరు చెయ్యలేదు పని ంత చూస్తున్నాంలే అని ఉన్నారు
సర్టిఫికెట్ కొని ప్రిటండ్ చేయాలన్నా ఐడియాస్ ఏమైనా ఉన్నాయా
ఏమో అదంతా తెలీదు అదపో ఏదో ఒక చోట మంచిగా ఇంటర్న్షిప్ చేస్త
అవును నేను నిన్నొక వి షం అడగాలనుకున్న
అడుగు
నీకు తెలిసిన ఒక సీనియర్ అక్క ఉంది కదా మ అక్క అక్కోల్లు ఏమైనా ఇంటర్న్షిప్ చేస్తున్నారా
వాళ్ళీ ఇప్పుడా ఇప్పుడు వాళ్ళకి రంజాన్ కదా పవి ఒక్క పొద్దులు కదా వాళ్ళకి ఫాస్టింగ్ కదా సో చెప్ చెప్పేదిను వాళ్ళయితే ఇప్పుడు ఏం చెయాల ఈ రంజాన్ అయిపోయాక బెంగళూర్కి వెళ్తాము అన్నారు ఏదో కోర్స్ నేర్చుకోవడానికి అన్నారు
హ
హ్మ్ ఇప్పుడు వస్తాయ్ కదా నచ్చుతాయ్
ఇంట్లో లేరా
ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు ఆఫ్లైన్ లోక వెళ్ళి కోర్స్ నేర్చుకుంటారంట ఏమైనా అని అన్నారు నాతో
సాఫ్ట్వేర్
ఉమ్
సాఫ్ట్ వేర్ ఆ అంట
ఉమ్ సాఫ్ట్ వేర్
మళ్ళీ పోయించము తిండ్రి హల్లోమ్
పోయింద్రేమోరె నాకు తెలిసి వాళ్ళయితే, ఇమన్నాల్లా ఇట్లా ఏ దానికి పోలేదు అనుకుంటా, నాకు తెలిసి వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్ అని, అట్లా చెప్పినారు. అనుకుంటాన్న నేనైతే లేకపోతే ఫేక్ సర్టిఫికేట్ ఏమని పెట్టినార, ఏమో ఇంటర్న్షిప్ కి నొచ్చి నాకు తెలిదు ఎట్ల చేసినాడో
కాదు వాన్లకి ఏమని వాళ్ళకి ఏమన్నా మన ఇంటర్న్షిప్పు ఇం కొంచెం తెల్స ఐడియా ఉందా ఎప్పుడు పడతార్ అని చెప్పేసి
ఏమింకా ఆ ఏమె తెలిదు నే నేను కాంటాక్ట్ లో లేను ఇప్పుడు వాళ్ళకి
అహా లేరు నాకు డేట్ క్లారిటీ లేదుగా, మనకి ఎప్పుడు ఇంటర్న్షిప్ పెడతారా అని చెప్పేసి
మన సమ్మ అయిపోయినాక పెడతారా ఎందుకు ఇంకా ఒక వన్ వీక్ తెలీదు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ ఒక్కటి ఓపిక్ గా ఉన్నాం అనుకో
ఒక్కటైనా క్లాటీగా చెప్నారు ఎక్కడైనా ఆ మీ చూడి కూడా క్లటీగా చెప్పాల
చేసిందరు కదా అంతా టైమ్ టేబుల్స్ అన్ని ప్రిపేర్
రే రే ఎస్విసిలో ఎస్విసిలో ముందుగానే మొత్తం ప్రిపేర్ చేసినారు అసలు మీకు ఇంటర్న్షిప్ ఏ డే స్టార్ట్ అవుతుంది నీ ఏ డే ట ఎడ్ అవుతుంది, నీ నెక్స్ట్ సెమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఫోర్ట్ ఇయర్ మొత్తం వాళ్ళ కరికుల లో ఒక టైం టేబుల్ లో పెట్టేసినారు వాళ్ళకి ఇప్పుడు చెప్పు మనకు కలదాలి ఎంత చెప్ప
అవును
నాకైతే మండిపోయింది అట్లే ఏంది మే నా ఇంటి నుంచి చేసుకునే ఏ డాటనో నాకు అర్ధం కావట్లేదు ఇంత మా కోపమ్ వస్తా ఉంది తెల్సా అందుకె ఇన్నాళ్లు నేన్ ఇం అప్లై చేయాలె ఏ డేట ఏ డేట అని చెప్పి తలకాయ కొట్టుకుంటాన్నా నేను
మ్ హు
ఓ మ్ టేప్ టేప్ టేప్ ఇస్ కమింగ్ మ్ ఓకే ఓ అవును ఒక నిమిషం ఒక నిమిషం